ఆ
టోస్
అవును పిల్లమ్మా పైటన్ ఎన్నిరోజులు నేర్పించినన్నారు మీకు కాలేజీలో
వారం
వారంకే నేర్చుకుసారా పైసాను మొత్తము
అంటే కాన్సెప్ట్ చెప్తాడు రా వాళ్ళు ఫ ట్రిస్ కూడా కొంచం చేపిస్తున్నారు ఇగా మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుందాం అంటే అంత పర్ఫెక్ట్ అయితాం
ఓ అట్లా ఆ
ఇప్పుడు చూడు అది అయిపోయింది వేరేది పెట్టినారు ఆ వేరేది కూడా అయిపోయి మళ్ళీ ఇంగోకటి చెప్పి అది కూడా అయిపోయింది
అదే ఫస్ట్ బయటాను మళ్ళీ ఎస్కిఎల్ మళ్ళీ
మొన్న ఇప్పుడు మొక్కడిది అయిపోయింది ఇప్పుడు మళ్ళా హెచ్టి ఎమ్ ఎల్ స్టార్ట్ చేసాడు
ఉహు ఎస్క్యుఎల్ వారమని చేప్పినా కదా
ఎస్కెల్ వారము మాంగో డిబి వారము అయిపోయింది నిన్న హ చెప్పాడు మై ఎస్క్యూఎల్ కొంచెం బాగా పెట్ట చేసిన మాంగో డిబి ఏందో అంత అంత ప్రాక్టీస్ ఏం చేయలేదు సరిగా
ఏది చెప్పు నువ్ నేర్చుకున్న అట్లే ఇప్పుడు మూడిట్లో
ఏది ఈజిన
ఉ యాది బెస్ట్ అంటన్న
ఏది బెస్ట్ అంటే అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది డేటాబేస్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా నేర్చుకోవాలా
నేర్చుకునే దానికి ఇప్పుడు నువ్వు ఏది ఈజీగా నేర్చుకున్నావు అంటన్నా ఆ మూడిట్లో
ఉహు ఎస్క్యూఎల్ నేర్చుకో తొందరగా అయిపోతుంది
వాయమ్మ మనకి ఎడా అదంతా వద్దులే స్వామి ఇప్పుడే
ఫైతాన్ నేర్చుకోరా ఆగచ్చు ఫస్ట్ ఆ ఉ పైతాన్ నేర్చుకో ఉత్త పైతానన్నా సరిపోతుందంటారు అక్క వాళ్ళేమో
పైథాన్ నేర్చుకుంటే నేను అనుకుంది గానీ కొ కొంచెం బాగా వస్తుంది నాకు దాని మీదే పోవచ్చు పై దాని మీదే చేయొచ్చు నేను
ఏంది
హాకింగ్ అయబ
హాకింగా
ఉ
ఉత్త పైతాను పైతను పాటు డేటాబేస్ కానీ ఎక్యూఎల్ గాని మొ ఇట్లుంటే బెనిఫిట్ ఉంటుంది కొంచెం తప్ప అవుతా అనంటే అంత కన్సిడర్ చేయరు
ఉహు అట్లా
ఇంకా వాటి తిరుమలేస్ లాగా ఇట్లా మొత్తం ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఇంగ బెని ఫిట్ నీ ఇష్టం వచ్చిన సైడ్ పోవచ్చు మాకి ఇప్పుడు ఫుల్ స్టా ఇకే చెప్తున్నారు అసలు ఏం అంతా కష్టం అంతా నేర్చుకోవడం ఇప్పుడికిప్పుడు
వానికి జావా వచ్చు పైతాన్ వచ్చు ప్రతి ఒక్కటి వచ్చు వానికి రానిదంటు ఏమీ లేదు
వాడికి ఫుల్ స్టాక్ వచ్చు కదా ఇంకా ఏముంది
అన్ని వచ్చు వానికి
ఉ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇంకా దీనిపైనే చదువుకుంటున్నాడు మంచిగా
అ
ముందు కూడా చదువుతా ఉన్నారు కదా టూ టూ లో మేము వెబ్ డెవలప్మెంట్ కి పోయినప్పుడే
ఉమ్ అప్పుడు జస్ట్ స్టార్ట్ చేసినాడు
వాడు అవంతా చేస్తా ఉన్నాడు మిమమ్ మాకు చెప్పిస్తా ఉన్నాడు వాడు అక్కడ మేము కూడా ఐదు రోజులు స్టార్ట్ చేస్ సి వదిలేసినాము
ఊ వానికి ఎంతోచ్చో, అంతొచ్చు. త్రిష కానీ ఇప్పుడు. వానికి ఏమేమొచ్చో అన్ని వచ్చు.
ఓహో
మ్
వీడంత బా చదవగలుగుతుందా?
ఆ వీడెట్ట చేస్తాడో అట్లే ఏమన్నంటే ఇగ నేర్పించిన వాళ్ ఎక్కువుంటారు కదా!
మ్
మ్ వానికి, రోజు.
ఫోన్స్ లోనా?
ఉమ్. లేదంటే, ల్యాప్టాప్ లోనే కానీ. ఇద్దరు బా నేర్చు కుంటాన్నారు. ఇద్దరికి వచ్చు అన్ని వచ్చు వాల్లిద్దరికి.
మ్
ఉమ్ నాకైతే, మనలో ఎవరి, మా నాకైతే రాదులే. మన వాళ్ళల్లో ఎవరెవరు వస్తుందంటే ఫస్ట్ వాళ్ళనే చెప్తాను నేను.
ఆ వస్తుందిలే వాళ్ళకి.
అంత బాగ చేసారు వాళ్ళు. అంత బాగ నేర్చుకున్నారు. వాళ్ళ తర్వాత ఇంకెవరయినా అనుకుంటి నేను.
రూమ్ లెస్ స్కై ముందొస్తుంది అందుకే తెలుసు.
మ్ మ్ అది అందరికీ తెలుసులే. ఇంగ వాడే నేర్పిస్తాన్నాడు. ఇంగ వానితో పాటు ఆ పాప కానీ నేర్చుకుంటె మొత్తం నేర్చుకుంటాందన్ అంటే ఇంకా అర్థం కావడంలే, వస్తుందని?
అదంతా తెలియదులే నాకు. త్రిష అంటే చదువుతంద్, చదువుతుందంటె, ఇట్ సైడ్కి వచ్చింది కదా అని తెలుసు. వీడంత వస్తుందని తెలిదు. నాకేమి.
వస్తుంది ఆ పాపకి గానీ. రోజు డౌట్లడుగుతుంది.
మ్ నేర్పించేటోల్ ఉన్నారు. నేర్చుకుంటున్నారు.
అంతె మ్. తరారే రారా ఫోన్ లో మాట్లాడతారు. ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేస్తారు. లేదా ల్యాప్టాప్ లోనే కాల్ ఆన్ లో పెట్టుకొని, హ హాఫ్ హాఫ్ స్క్రీన్ పెట్టుకొని, హట్ల నేర్పించుకుంటాంటారు. నేర్చుకుంటాంటారు.
ఓ యమ్మ. ఇంగ అట్ల నేర్పించేత్తారంటే ఏముందిరా
రూమ్ లో ఎప్పుడు డోర్ లాక్ లోనె ఉంటుంది. తెల్సా నీకు? అసలు వాడ్ నీళ్లు తాగేకి వచ్చి
ఏమి అంత సీక్రెట్స్ ఆ
మ్హు. అట్ల నేర్చుకుంటారు డిస్టర్బ్ లేకుండా. ఆ అసలు నీళ్లు తాగేకి, వాష్రూమ్ పొయ్యెకి, అసలు దేనికి లెయరు. ఆ రూమ్ లో నిండి రేరు. రూమ్కి ఓసారి బయటికొస్తారు. ఎస్ ఒకసారి. మధ్యాహ్నం తినేకి ఒకసారి, మళ్ళ నైట్లలా కనబడతారు. మళ్ నైట్ తినేకి. రైస్ పెట్టెకంతే. అట్ల వాళ్ళు. వాయమ్మ, వాడు ఏం చేస్తాడు, ఎట్ట చదువుతారో, నాకు ఏమి అర్థం కాదు నాయినా. అట్ట ఎట్ల చదువుబుద్ధి అయితుందో, నాకైతే బుర్ర ఇదైపోతుంది ఇంకా అట్ల. రోజు కూర్చొని, కూర్చొని చదివితే.
సినిమాల్ చూస్తున్నా అనిందనింది.
మ్హు, ఏమో వాడైతే చదువుకుంటాంటాడు. కాల్లో నేర్పిస్తా అంటాడని చెప్తా అన్నా. ఆ పాప ఏం చేస్తున్నదో నాకేం తెలుసు నేను చూశినానా ఆ పాపని. విన్ని చూసినా కాబట్టి చెప్తా ఉన్నా.
ఉమ్
హుహ్ మళ్ళీ నైట్ మల్నైట్ ఒంటి గంటకు ఎమో పడుకుంటాడు అంతా చేసి సిస్టం లో ఒంటి గంటకు
వన్ పర్సెంట్ అన్నా ఒక గంట చదివినా రోజులో రూమ్ కి వచ్చినాక బాగుపడతం నేనాయితే గంట కూడా చదవలేకున్నా ముం దన్నా చదువు
ఆ అది వాడు గంట గమ్మును ఉంటాడు అనుకో మనకు ఆపోజిట్
నేను గంటన్నా స దువుతే బాగుపడతా అనుకుంటా ఉంటా
అట్లా వాడు సర్లే ఇంగా ఎంచేస్తాం.
అన్నీ వచ్చు కదా అయినా వాడికి ఇంగా ఏం చదువుతున్నాడు నాకు అర్ధం కావట్లే.
ప్రాక్టీస్ ఇంగా వేరేమేమో నేర్చుకుంటాన్నాడు. ఎంటో ఎంటో ఇంటర్న్షిప్ చేస్తాన్నాడు ఏమేమో చేస్తాన్నాడు. ఏమో అసలు నేను అడగ్గనే అడగలే ఇంతవరకు వాన్ని
హ్
వాళ్ళు లోపల ఏం చేసారో కాని తెలిదు. ఏదో రేర్ ఆ రుబి లోపలికి వెళ్ళిపోయింటే అది ఉందా లేదో చూసేకి పోతా అంతే. అది ఏడ బయటికి పారిపోయిందా అని భయంతో అంతే తప్ప ఇంగా ఎం లేదు. అసలు అట్లుంటారు ఆ రూమ్ లో చదువుకుంటా.
కని సదవని
అట్లా కూర్చొని కూర్చొని చదివితే పైల్స్ రావు ఏమోని భయం వేస్తుంది నాకు. హ్మ్ హ్ అది ఉంటే చెప్తా అంటాడు మంచిగా పోవాలా అదిదిది అది అని
మనకు ఓ ప్లేస్మెంట్ వస్తే సాలు ఏదో ఒకటి. లేకపోతే అసలు ఫోర్ట్ టూ ఇంట్లోనే ఉండలేను నేనైతే.
ఎం ప్లేస్మెంట్స్ వస్తేనేనా ఈడ ఉండేది లేదంటే ఉండమా.
ఆహా ఫోర్టు ఇంట్లో ఉండాల్సి వస్తుంది కదా కొంచెం కొంచెం.
ఉ ఇంటికి పోతారా అప్పుడు.
ఇక్కడ ఉన్నా కూడా అప్పుడప్పుడన్నా పోతా ఉంటాం కదా.
అవునవును
ఆ ఇట్లా ఇన్ని రోజులు కాలేజీ పోయి వచ్చేదంతా ఏమి ఉండదు కదా.
హ్
ఉ అట్లా ఉండ నీకి కూడా ప్రశాంతంగా అస్సలు ఇంట్లో బతకలేను నేను మళ్ళా.
ఉమ్
ఎందో ప్లేస్మెంట్ వస్తే ఫోర్ వన్ లో బతుకుతా ఫోర్టు టూ ఇంట్లో లేదంటే సస్తా.
ఉ
అది మ ఏమో ఏం రావు ప్లేస్మెంట్ ఏట్ల అస్తది.
అట్లా ఒకే ఓకే వస్తాయిలే మీకి మీకు రాకుండా ఏడపోతాయ్.
హ్
వస్తాయిలే రాకుండా ఏడబోతాయిలే మీకు.
ఆ అనన్కోవాలంతే
అయ్యో అంతమందికి వచ్చినాయ్ మీకు రాకుండా పోతాయా
దరిద్రం మాములు గుండదు.
అయిపోయింది.
మా కేమైనా వస్తాయి కదా ముందు
నా కైతే భయం భక్తి లేదు. ఏం రావు. మీకు భయం భక్తి ఉంది. చదువు ఉంది. అన్ని నేర్చుకుంటన్నారు ట్రైనింగ్ లో
ఏంది నేర్చుకునేది తలకాయ్
మ్ ఇంగేంది ఆరువేలు కట్టింది అడక్తినేక మీరు ఆరు వేలు తీసుకుని పోయి ఆరు వేలు ఆడ కట్టి ట్రైనింగ్ ఇంటాన్నారు. మేము ఆరు వేలు తీసుకొని అప్పులు కట్టుకొని రూమ్లో పడతాన్నాం.
త్రిశ కొస్తుంది. అహ ఫస్ట్ ఫస్ట్ త్రిశ కొస్తు చి ఫస్ట్ తిరుములేష్ కొస్తుంది. తర్వాత త్రిషాకి
వా వాళ్ళీద్దరికైత్ నేను చెప్తా చూడు వాళ్ళిద్దరికైతే వస్తాది బలం.
వీళ్ళిద్దరిక్కూడా వస్తుంది. కుట్టికి లక్ష్మి కూడొస్తుంది.
ఇంగేమోబ్బా అది మీరు ముగ్గు ముగ్గురికి వస్తాయి నీకూ వస్తాది. అ నాక్ తెలుసు అందరరు బాగానే చదువుతాన్నారు ఏమో చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టినారు. అందరు నువ్వు కుట్టి పొట్టిది తస్లీము శ్రావణి ఏందో ఆడ ఆయన చెప్పేది నేర్చుకునేకి ఎగ్జ మ్ ఎగ్జామ్ అని ఆయనేందో చెప్తాడు. దాన్ని గాని నేర్చుకుంటన్నారు. ఓయమ్మ అనుకుంటా నేను ఆ ఏమో వాన్నడుగుపో అందరట్టే నేర్చుకుంటారు ఆడ కాలేజ్లో పెట్టే ఎగ్జామ్ల్ గాని నేర్చుంటన్నారు కదా ఇప్పుడు ట్రైనింగ్ మనిషి పెట్ ట్టే ఎగ్జామ్మ్లే అంతలా
అంతలా అంటే ఏం చదవలేదురా ముందు చదువిన పైతాన్ కైతే చదువున్నాంరా పైతాన్ ఎగ్జామ్ రోజు మళ్ల మైఎస్కర్ ఎగ్జామ్ రోజు కూడ చదివిన మొన్నేం చదవలేదురా అసలు మాంగోలి బీకీ ఇది చెప్నా కదా ఆ రోజ్ తస్లీమ్ కాల్ చేస్తున్నింది. దానికి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాన్నా అది ముందు అప్పుడు రాలేదు మాంగొలి బీ స్టార్టింగ్ లో ఫీవరొచ్ చ్చి ఈ రూమ్లో పడు కునిందది. ఇంగట్లట్లా అట్లా ఆ
ఆ
ఇంగట్ల అట్లా అర్ధం కాదుగా అట్లా అన్నా అండి. ఆ రోజు దానికి కాల్లో ఇంగేట్లా ఏం జేయాలా కాల్ అనేసి
అ
ఇది చెప్పి అంటే చెప్తావున్నా దానికి అంతే టెన్ థర్టీ ఆ రోజు నేను రూమ్కి ఎంతకొచ్చినానో తెలుసా నైన్ టెన్ కొచ్చా కాదు సాయంత్రమంతా సెవెన్ ఫార్ సెవెన్ థర్ టీ వరకు చూస్తా ఉన్న ఫోనే సెవెన్ ఆకలేస్తాందని సెవెన్ ఫార్టీ ఫైవ్ కే తిన్నికేళ్నామా
మ్
పోయేసి తినేసి ఎయిట్ కల్లా ఎయిట్కే పోయి ఏం చేస్తాంలే రూమ్లో బోర్ కొడ తదని బయట తిరుగుతా ఉన్నాము.
హ్మ్
తిరుగుతా తిరుగుతా ముందరి కొచ్చి జిలేబీ తిన్నామా టీటేన్కి పోయి